హలో
ఎలా ఉన్నారండి.
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ ఆ బాగున్నామండి
అవును. సంత ముచ్చట్లు సరే కానీ మీ ఇంట్ల పెళ్లి సంబంధం విషయేమైంది.
అబ్బో అడకురురా నిన్ నిన్ననే వాళ్ళు ఫోటో పంపించారు.
ఏం చేస్తాడంట నీకు నచ్చాడ మ రీ
టౌన్ లో ఏదో ఉద్యోగం అంట కానీ నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు.
నిజమే ఇంకా మనం చిన్న పిల్లలమే అనిపిస్తుంది కదా
ఆ అవును అప్పుడే ఒక ఇంటి కోడలుగా వెళ్ళి బాధ్యతలు మోయాలంటే భయమేస్తుంది
భలే చెప్పావు మన ఊర్లో అందరు వయసు వస్తుంది. పెళ్ళి చేసేయాలి అని, తొందర పెడుతున్నారు.
నిజమే చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటేనే విసుగ్ విసుగొస్తుంది
మరి ఆ వాన పడితే చాలు స్కూల్కి సెలవు ఇస్తారని ఎంత ఆశ గా చూసేవాళ్ళం
నిజమే అండి ఆ కాగితం పడవలు నీళ్ళల్లో వదిలేసి, అవి మునిగిపోతుంటే బాధపడే వాళ్ళం.
భలే చెప్పావ్ ఆ అమాయకత్వమే మనకి పెద్ద ఆస్తి అప్పట్లో
అవునండి ఎప్పుడు పెళ్ళి ఉద్యోగం బాధ్యతలంట ఆ సంతోషాన్ని మర్చిపోతున్నామా
నిజమే అందుకే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటే మ మళ్ళీ మనం మా చిన్నపిల్లలం అయిపోతాం
చాలా బాగా చెప్పారు సరే, మరి మా అమ్మ పి లుస్తుంది. గిన్నెలు తోమాలి.
ఆహా సరేరా పని కానివ్వు రేపు పొలం దగ్గర కలుద్దాం.
తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళు బాయ్
ఓకే ఆ బడి బయట అమ్మే రేగు పళ్ళు చింతకాయలు గుర్తున్నాయా నీకు
అమ్మో ఆ ఉప్పు కారం అద్దిన చింతకాయల రుచి అబ్బబ్బా ఇప్పుడు నోరుఊరిపో నోరూరిపోతుంది
అవున్రా ఆ పావల అర్ధ రూపాయి కోసం మనం ఇంట్లో ఎంత బ్రత తిమీలాడే వాళ్ళము
నిజమే మరీ ఆ క్లాసులో వెనక సీట్లో కూర్చొని అందరిమీకు జోకులు వేయడం
అవును ఒక్కసారి పక్కవీధి అబ్బాయి బెంచ్ మీద నువ్వు పెన్సిల్ తొల గి తొలగిస్తే వాడు ఏడ్చేసాడు.
ఆ వాడు ఇప్పటికీ కనిపిస్తే నన్ను చూసి భయపడతాడండి.
ఆహా కరెక్టే అప్పుడు మనకి ఏ టెన్షన్ లేవు హాయిగా ఆడుకునేవాళ్ళం
అవును సరేగాని ఏందాక మన పాత స్కూల్ దారిలో వెళ్తుంటే, మన చిన్నప్పటి ఆటలు గుర్తొచ్చాయి.
అబ్బో ఆ స్కూల్ ముచట్లు చెప్తే అస్సలు రోజంతా సరిపోదు రా
నిజమే మనం ఆ చెరువు చెరువుగట్టు దగ్గర క్లాస్ ఎగ్గొట్టి కూర్చునే వాళ్ళం బుడతా
ఎల మర్చిపోతాను టీచర్ అవ్వుతున్నారని తెలిసి పొలాల్లో కి పరిగెత్తే వాళ్ళం.
అవును ఒకసారి నువ్వు ఆ బురుద లో పడితే డ్రెస్ అంతా పాడైందని ఎంత ఏడ్చావు.
నిజమే రా అప్పుడు నువ్వే కదా నీకర్చిప్ తో చెప్పి తుడ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళ
భలే చెప్పావు ఆ రోజుల్లో మన మధ్య ఉన్న స్నేహం ఇప్పుడు తలుచుకుంటే ముచ్చటేస్తుంది.
నువ్వు వస్తాను నాకైతే అది కాదు అలవాటు మరి నీకు నెత్తి మీద బరువు పెట్టడం వచ్చా.
ఆహా రాదు రా పెడితే చాలు పక్కకి పడిపోతుంది.
ప్రాక్టీస్ చేయాలి అప్పుడే నువ్వు అసలైన పల్లెటూ రు పిల్లవు అవుతావు.
అవును మరి పొలంలో పాటలు పాడుతూ పనులు చేస్తారా.
అవును జానపద పాటలు పాడి తుంటే అసలు అలసటే తెలియదు
భలే చెప్పావు ఆ పాటల్లో ఉండే మాధుర్యం ఇంకెక్కడ ఉండదు.
అబ్బ పొలం గట్టు మీద కూర్చుని ఆ ముద్ద తింటుంటే, అమృతంలా ఉంటుంది.
కరెక్ట్ ఆ పక్కన ఉల్లిపాయ ముక్క పచ్చిమిర్చి ఉంటే, ఇంకా అదిరిపోతుంది.
నిజమే రా లో పిజ్జాలు తిన్నా ఇతృప్తి రాదు కదా
అవును మరి మీ తోటలో ఈసారి మిరప తోట వేశారా
వేసాము ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి
మంచిది వర్షాలు పడితే పంట బాగా వస్తుంది
అవును కానీ ఈ పురుగులు పట్టకుండా జాగ్రత్తగా చూడాలి
నిజమే మరి ఈ పొలం నుంచి వచ్చేటప్పుడు గడ్డి మొప్పులు మోస్తావా
సరే కాని రేపు పొదున్నే మీ పొలాన్ని మీ వెళ్తున్నారా మీ నాన్న పిలిచారా
అవునండి రేపు నాట్లు వేస్తున్నారు అందరం వెళ్ళాలి
అబ్బో బురదలో దియా నాట్లు వేయడం అంటే నాకు చాలా ఇష్టం
నిజమే కానీ ఎండ తగలితే మాతం చర్మం అంతా నల్లగా అయిబోతి ఎమ్మె
అయినా సరే మట్టి వాసన చూసి అట్ట వచ్చి ఆవన్న వేరు కదా
అవునురా కొత్తగా నీళ్లు పెట్టిన పొలంలో నడవడం బల్లే ఉంటుంది
మరి రిపుడు మీ పొలం పనులకు వెళ్ళేవాళ్లకి భోజనం ఏం పంపిస్తున్నారు
అమ్మ వేడి వేడి సంగ్ సంగడి పప్పుచారూ చేస్తూన్నది
మరి నీకు టౌన్లో ఉండడం ఇష్టమా పల్లెటూరులోనా
నాకు పల్లెటూరే ఇష్టం కానీ అబ్బాయి ఉద్యోగం టౌన్లో ఉంటే తప్పదు కదా
నిజమే అక్కడ సౌకర్యాలు బాగుంటాయి కానీ మన ఊరికాలీ దొరకదు
కరెక్ట్ అందుకే పెళ్ళికి ముందే మన మనసులో మాట చెప్పేయాలి
మళ్ళీ చెప్పా అందుకే నేను మా అమ్మతో గట్టిగా చెప్పేశాను ఇప్పుడే వద్దని
మంచి పని చేసావు మరి ఆ సంబంధం వాళ్ళకి ఏం చెప్పారు
ఇంకా చదువ్ కుంటుంది అని చెప్పి ఆపేశారు ఫస్ట్ మొత్తానికి గండం గడిచింది
ఆ అమ్మయ అయితే కాసేపు మనం స్వేచ్ఛగా ఉండచ్చు
మ్మ్ వాళ్ళకి మన పెళ్ళి భోజనం మీద ఉన్న శ్రద్ధ సంతోషం మీద ఉండదు
కరెక్ట్గా చెప్పవ్ మరి నీ వైపు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా
చూస్తున్నారు కానీ మా నాన్నకి నేను ఇంకా చదువుకోవాలని ఉందని చె చెప్పా మా నాన్నకి కుడ తెలుసు
మంచిది మంచిదండి కనీసం డిగ్రీ పట్టా చేతిలో ఉంటే మనకి ఒక ధైర్యం ఉంటుంది
రేపు పెళ్ళయ్యాక కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా
నిజమే మరి నీకు కాబోయేవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు
పెద్ద అందం అక్కర్లేదు కానీ నన్ను అర్థం చేసుకొని గౌరవిస్తే చాలు
అది చాలా ముఖ్యంగా ముఖ్యంగా మనల్ని వంటింటికే పరిమితం చేయని వాడు దొరకాలి
మర్చిపోతాను సంతకు వెళ్తే అవి తినకుండా అస్సలు రాము కదా
నిజమే వేడివేడి బజ్జిలు వింటూ సొంతలో తిరగడం ఒక సరదా
అవునా మరి ఆకుకూరలు తాజా వేనా
తాజావే ఇప్పుడే తోటలో ఒక్ కోసి తెచ్చినట్టు మురిసిపోతున్నయి
మంచిది సంతెలకుంటే ఆ రుచే వేరు కదా
అవును ఆ మట్టి వాసన ఆ సందడి చూస్తుంటేనే బాగుంది
మరి పూలు ఏమైనా కున్నావా పల్లెపూలు వచ్చాయా
వచ్చాయి రెండు మూరలు తీసుకున్నాను వాసన అదిరిపోతుంది
భలే చెప్పావు సాయంత్రం తలలో పెట్టుకుంటే ఆ కళ వేరు
ఆ అవును మరి నీకు ఆ మిరపకాయ బజ్జీలు గుర్తున్నాయా
ఇప్పుడే సంత నుంచే వస్తున్నావా
అవును సంచి నిండా సామాన్లు ఉన్నాయి చాలా బరువుగా ఉంది
అవునా ఈరోజు సంతలో జనం ఎలా ఉన్నరు రద్దీగా ఉందా
అబ్బో అసలు కాళ్లు పెట్టడానికే చోట లేదు ఊరంతా అక్కడే ఉంది
ఒకసారి వచ్చేసంత కదా అందరూ వస్తారు
అవును మరి నువ్వు వెళ్ళలేదా ఈసారి
నేను సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను ధరలు ఎలా ఉన్నాయి
టమాటాలు కొంచెం తగ్గాయి కానీ మిగిలినవి మండిపోతున్నాయి
అవునా నువ్వేమేమి కూరగాయలు కొన్నావేంటి
ఉమ్ టమాటా బెండకాయలు దొండకాయలు సోరకాయ బీరకాయలు కొన్నారండి
ఉల్లిపాయలు ఉన్నాయా ఉల్లిపాయల రేట్ అయినా ఎలా ఉందండి
ఉల్లిపాయలు వందకి ఐదు కేజీలు ఇస్తున్నారండీ
అవునా ఇంకా పచ్చిమిర్చి బాగా ఉ ఉన్నాయా వాడిపోయినట్టే ఏమైనా ఉన్నాయా
మంచిగ ఉన్నాయండి ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చిన ట్టు ఉన్నాయండి
అవునా పాలకూర ఏమైనా కనిపించిందా అండి
ఆ ఉన్నాయండి అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి
అవునా అలాగే రొయ్యలు ఏమైనా కనిపించాయా అండి
ఆ ఉన్నాయండి అన్ని రకాల అన్ని రకాలు పెట్టుకున్నారండి ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి
మరి కూరగాయలు తాజాగా ఉన్నాయా వాడి పోయినట్టు ఉన్నాయా
ఏం లేదండి తాజాగానే ఉన్నాయి
హలో అవును తీసుకోవాలండి కూరగాయలు ఇ ఇంట్లో అయిపోయాయి
అవునా అండి ఇప్పుడు ఇప్పుడే చాలా ఫ్రెష్ గున్నాయి రండి అండి సాయంత్రం అయ్యేసరికి అవి వాడిపోవచ్చేమో
అవునా మీరు చెప్పారుగా ఇక రెడీ అయ్యి వెళ్తానండి
ఓకే అండి మరి
ఓకే అండి
చాలా రద్దీగా ఉందండి ఇక్కడ
ఆ ఏంటండి
ఇక్కడ చాలా రద్దీగా ఉందండి అసలు కాలు పెట్ ట్టడానికే
అవునండి జనం సందడి వినిపిస్తుంది
బ
ఇంకా సరే మళ్ళీ చేస్తా
సరేనండి మర్ అది నేను మళ్ళీ కాల్ చేస్తను
ఓకే
ఆ